ఏం చేస్తున్నవ్ బాగీ
ఏం లేదు లత ఎవర్మా ఆ తిన్నా నువ్వు
తిన్నా. ఏం బెట్టారు ఈరోజు మెస్లో
మెస్లోనా ఇడ్లీ, చట్నీ పెట్టారు.
తిన్నా బాగా
ఆ బా తిన్న నువ్వేం తిన్నవ్
నేను అదే తినింది.
నువ్వు అదే తిన్నవా ఏం చేస్తున్నవ్
ఏమిలె ఇలా కూర్చోనున్నా
కూచోన్ ఉన్నవా లేదు ఈరోజు మాకి కాలేజ్ లేదు
మ్ ఏ
ఏ అంటే నీ ఆన్యువల్ డే జరిగింది అందుకు
ఓ మిక్కూడా జరిగిందా
హ్మ్ మీక్ కూడా జరిగిందా అయితే
ఆ
ఉ ఇంకేమైతే
చెప్పాలి ఇంటికి ఎప్పుడు వెళ్తావు
ఇంటికా ఇప్పుడే అనుకోల పోవాలి నువ్వు
నేను ఇప్పుడలా పోను పోతా ఈ మంత్ లాస్ట్ వీక్ లో అలా
ఆ
ఆ ఇంకా ఏం సంగతులు
చెప్పాలమ్మా నువ్వే సంగతులు నేను నా కేం
కొన్నావా అన్యూవల్డే కి డ్రెస్
ఆ అన్నీ అయిపోయాయి కూడా ఏం చేసు త్రీ కే అయ్యింది
మంచి బిడ్డవి
ఆ నువ్వెంకొన్నావ్
నేనేం కొన్లే అసలా
ఏ
మా చెల్లివి ఉంటే వేసుకున్నా
ఆ
అ
బాగా ఎంజాయ్ చేసావా
వో
చేసా బా మంచిగా
ఉమ్
హ
ఇంకా ఏం చేస్తున్నావ్
ఏం చేస్తావున్నా ఏ ఫోన్ చూస్తా ఉన్నా
ఏ మూవీ చూడలా
చూడాలి మూవీ ఫొటోస్ పెట్ చూస్తా ఉన్నా నిన్న దాని చూసిన తర్వాతకి మూవీ చూద ద్దామని ఉన్నా ఆమ్ నువ్వు అ
నేనేం చేయలే కూర్చోన్నా కాలిగా ఇప్పుడు దాకా మూవీ చూసా త్రీ రోల్స్ మూవీ అంటే మూవీ కాదులే వెబ్ సిరీస్ లాగా
ఆ